హలో
హలో నమస్తే అండి
నమస్తే అండి ఎలా ఉన్నారండి మీరు
బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు
నేను బాగున్నా అండి ఏం చేస్తున్నారు అండి
ఏం లేదండి అట్లా బయట కూర్చున్న అంతే
తిన్నారా అండి
ఇంకా లేదండి తినాలి మీరు తిన్నారా
తిన్నామండి
ఏం తిన్నారు మీరు
నేను పప్పు చారు ఇంకా ఏదో చట్నీ చేసిండ్రు అ తిన్నా నండి. చెట్నయితే మొత్తం కారం చెట్న అయితే మొత్తం కారం ఉన్నది. పప్పు చార్ అయితే ఇగ నేను మొ ఎక్కువ దినలే
అవునా అంత కారం ఉంటే ఎట్లాండి మరి.
ఎట్లా అంటు అంతే
మీరు కంప్లైంట్ చేయొద్దా చెప్పొద్దా.
కంప్లీంట్ చేస్తే వేరే హాస్టల్ కి పోన్లే అని అంటాడు. మా హస్టర్లు ఉన్నా కండి. వేరే హస్టల్లోకి పోతే పోనలే అంటాడు.
అప్పుడు మీరు మనీ తీసుకుంటున్నారు కదా తీసుకున్న దానికి చేయరాా అని చెప్పొద్దా మీరు
ఆ మా కాడ ఇంతే ఉంటది మీరు వేరే కాడికి పోతే పోన్లీ అని అంటాారు. ఇప్పుడు కొత్త వాళ్ళు వత్తే ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కాబట్టి. ఉన్న వాళ్ళనే బయటకి పోవ్వాల అంటారు.
ఆఓహో అట్లా
ఇంకా ఏం చేస్తున్నారు మరి.
ఏం లేదండి న్యూస్ చూస్తున్నాం.
మీరు న్యూస్ కూడా చూస్తారా అండి.
స్టార్ట్ చేసినండి మధ్య ఎగ్జామ్ కి హెల్ప్ అతుందిని.
ఏమై ఎగ్జామ్ ఆండీ.
ఈవన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కిన్నా. గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి హెల్ప్ అయితధని.
హు హు
ఇంకా చి చిన్నదిన్లే అండి ఇప్పటిదాకా
తినలేదండి తింటా.
ఎందుకు తినిలే అండి ఇంత దా ఇంత టైం అయితేంది.
ఇంగా తినాలనిపించలేదండి ఆకలియలేదు. మమ్మీ ఫిష్ చేసిందండి కానీ.
ఉ
తింటండి ఒక టెన్ మినిట్స్ అయినాక అట్లా.
నేనుంటే మాత్రం ఫిష్ తింటుండే అండి.
అవునా అండి.
హుం
నువు ఈ మధ్య బాగా లేట్ నైట్ పండుకుంటున్నావ్ అనుకుంటా.
లేట్ నైట్ఆ ఎందుకంటే ఎగ్జామ్ది కదా అండి చదువుకుంటాను.
రాత్రి ఒకటిటి వరకు చదువుకుంటా అండి.
అంటే చదివేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది. ఇక అరగంట అట్లా రీల్స్ చూసి వండుకుంటా.
అబ అట్లాన అండి.
హ
నార్మల్ ఎగ్జామ్స్ లేకుంటే ఎప్పుడు పండుకుంటార అండి మరి.
నార్మల్ ఎగ్జామ్స్ లేక్కుంటే సేమ్ టైమింగ్యే ఉంటుదండి.
మరి ఎందుకండి అట్లా తొందరగా పండుకోవాలి కదండి.
తొందరగా వండుకోవాల అంటే రూమ్ లో అందరు తొందరగా వండుకోవాలి కదాండి.
రూమ్ లో అందరుూ.
అందరు తొందర పండరు కదాండి నేను ఒక్కన్నే పంటే వాళ్ళు సౌండ్ ఎక్కువ పెడతారు నాకు సౌండ్ వల్ల నిద్ర పట్టదు అందుకే నేను కూడా ఏమన్నా వెబ్ సిరీస్ ఏమన్నా చూసుకుంటా పనుకుంటా ఇంకా మీరు ఏమన్నా వెబ్ సిరీస్ ఏమన్నా చూస్త చుత్తార
లేదండి ఇప్పుడైతే ఒకటి చూస్తున్నా
ఉ ఎట్లున్నదండి అది
అంతేం లేదండి ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ఉండే ఇప్పుడు కొంచెం లాగ్ ఉంది
లాగ్ ఉన్నదా
అవును కనైనా ఇంకా చూస్తాండి కా స్టార్ట్ చేసిన కాబట్టి ఫినిష్ చెయ్యాలి
స్టోరీ ఏముంటదండి మీ వెబ్ సిరీస్ లో
అదే ఏముండదండి హీరో ఉంటాడు హీరో వాళ్ల పేరెంట్స్ ని హీరోయిన్ వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చంపిస్తాడు అన్నట్టు హీరోయిన్కి ఒక హీరో ఒక హీరోయిన్ వాళ్ళ డాడీ
హీరోయిన్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ హీరో వాళ్ళ మమ్మీ డాడీని చంపుతాడ
అవును కార్ యాక్సిడెంట్ లో అయిన కొంచెం క్రూరియల్ ఉంటడు వాళ్ళకి పెద్ద మ్యాన్షన్ ఉంటది అన్నట్టు
ఉ
అయితే ఆ మ్యాన్షన్ని దగ్గించుకోవడానికి
ఉ
చంపిస్తాడు అన్నట్టు
ఉ
కనీ హీరో హీరో వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు బాగా పూర్
ఉ ఉ
అయితే హీరోకి ఇంకొక చెల్లె గూడ ఉంటది అయితే హీరో వాళ్ళ మమ్మీ డాడీ చనిపోయినాక కార్ యాక్సిడెంట్ లో వీళ్ళంద తెచ్చుకుంటారు అన్నట్టు తెచ్చుకొని ఉంచుకుంటారు హీరోయిన్ హీరో హీరోయిన్ హీరో వాళ్ళ చెల్ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్ టరు మంచిగా అయితే అప్పుడు ఏం జస్ అతడు హీరోయిన్ హీరో వాళ్ళ చెల్లని తీసుకెళ్లి తనను కూడా చంపేస్తాడు అన్నట్టు
హీరో వాళ్ల చెల్లిని కూడా చంపిత్తాడ
ఆ చిన్నప్పుడే చంపిస్తాడు సో ఆ రివెంజ్ తీసుకోవడానికి హీరో ఏం చేస్తాడు
ఉ
వెళ్ళిపోతాడు పారిపోయి ఇంకా బాగా పవర్ఫుల్ అవుతాడు అన్నట్టు ఫుల్ పెద్ద బిజినెస్ మ్యాన్ అయితాడు
ఉ
బిజినెస్ మ్యాన్ అయి ఆయనకి అంటే హీరో హీరోయిన్ వాళ్ళ డాడీ ఎట్లా బాగా క్రూయల్ అన్నట్టు ఆయన కొంచెం ఆ విలన్ టైప్ క్యారెక్టర్ అందరిని చంపిస్తాడు అట్లా ఆ అట్లనే ఇంకొంత మందిని కూడా బాగానే చంపిస్ తడు అన్నట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ లా అయితే ఇట్ల కొంతమంది వాళ్ళు కలుస్తారు అన్నట్టు ఇప్పుడు ఈ హీరో ఉన్నాడా వీళ్ళతోడు కూడా కలిసిపోతాడు వాళ్ళు వీళ్ళు కలిసిపోతారు అన్నట్టు వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ గా లాగ అయితారు
హీ హీరో హీరో హీరోయిన్ వాళ్ళ డాడీకి తెలుసా ఆయననే చిన్నోడు ఎల్లిపోయిండని
ఆహా ఇంకా తెలియదండి ఇంకా స్టోరీ కంటిన్యూ అవుతుంది అయితే వీళ్ళందరూ ఇంకొక ఫ్యామిలీ అయి వీళ్ళు హీరోయిన్ హీరో దగ్గరికి వస్తారు వీళ్ళు ప్లాన్ చేస్తారు అన్నట్టు హీరోయిన్ వాళ్ళ డాడీకి ఒక కొడుకు ఉంటాడు
హ
హీరో హీరోయిన్ వాళ్ల అన్నా అయిన ఏం చేస్తారంటే అప్పులల్లా మొత్తం ఇట్లా లోన్ షార్క్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గర అప్పులల్ల మొత్తం పెట్టేస్తారు అన్నట్టు తాకత్తు గ్యామ్లింగ్ లో అయితే వాళ్ళు పైసలు దమ్ధమ్ చేస్తా అంటారు దమ్ దమ్ చేస్తా అంటే హీరోయిన్ ఏం చేస్తారు ఇంకొక పర్సన్ కి ఇచ్చి పెళ్ళి చేస్త అయితే ఆయన ఏమంటాడు మీ మీ అప్పులన్నీ తీరుసేస్తా అని చెప్తాడు సో వాళ్ళ తల్లి తండ్రులు చేస్తా అంటారు కానీ
అ
లాస్ట్ కి హీరో వస్తాడన్నట్టు హీరో వచ్చి హీరోయిన్ తోటి ఒక హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ తోటి ఒకటి చెప్తాడు అన్నట్టు నేను ఒక కాంట్రాక్ట్ ఇస్తాం అని ఇంత మనం కాంట్రాక్ట్ కి వస్తాం అంటే వన్ ఎయిటీ సెవెన్ డేస్
ఆ
మీరు ఒకవేళ నేను చెప్పినట్టు వింటే మీ ప్రతి వస్తువు మీద నాదే రైట్ ఉంటది అని చెప్తాడు వన్ ఎయిటీ సెవెన్ డేస్ మీ అన్ని అన్ని వస్తువులు నాయే అని అనుకుంటా అంటాడు రివేంజ్ ప్లాన్ చేసి మళ్ళా మీ వైఫ్ మీ కూతుర్ని కూడా నాకు ఇచ్చి పెళ్లియాల అని అంటాడు
ఆ
అప్పుడు నేను మీ అప్పులన్నీ తీర్సేస్తా అంటాడు అయితే వాళ్ళు కూడా ఓకే అని చెప్తాడు ఓకే అని చెప్పినంక ఈ వన్ ఎయిటీ సెవెన్ డేస్ హీరోయిన్ కి నచ్చాడు హీరోయిన్ కీ తెలియదు ఎవరికి తెలియదు అసలు ఈనె సీక్రెట్ మొత్తం దాస్తాడు అసలు ఈ హీరోనే రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్ మొత్తం చేస్తడు అన్నట్టు అంటే వాళ్ళని ట్రాప్ లోకి తీసు రావడానికి గ్యామ్లింగ్ వాళ్ళని వాళ్ళతోటి చేపిచ్చి వళస్తాం ఆ కొడుకుని మళ్ళ వీళ్ళతోటి పైసలు బెదిరించి మళ్ళా ఒక్కసారి హీరోయిన్ ని కిడ్నాప్ చేపించి వాళ్ళ ఫ్యామిలీకిి క్లోజ్ అయ్యి ఇవన్నీ చేస్తాడు అన్నట్టు ట్రిక్స్ ఇంక పెళ్ళి అవుతుంది అన్నట్టు లాస్ట్ కి ఇక పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళని దగ్గర ఎట్ల రివేంజ్ చేసుకుంటాడు అన్నది స్టోరీ
ఆహ
ఆ హీరోయిన్ వాళ్ళ తమ్ముడు కూడా చనిపోతాడు అండి ఎంత పెద్ద స్టోరీ ఉంది అండి ఇంకా నా సిక్స్టీ ఎపిసోడ్స్ అయిపోయినండి ఇంకొక ఫార్టీ ఎపిసోడ్స్ ఉన్నాయి మొత్తం హండ్రెడ్ ఎపిసోడ్స్ సీజన్ వన్
ఉమ్ ఒక్కసారి కంప్లీట్ చేసిండ్ల అండి
అవునండి ఇప్పుడు ట్వంటీ థర్డ్ జూలైకి సీజన్ టూ కూడా వస్తుంది ఆ సీజన్ టూ లో ట్విస్ట్ ఏంటిదంటే హీరోయిన్ ఇ మల్లన్ హీరో వాళ్ళ చెల్ల చనిపోయింది అనుకుంటాం కదా
ఉమ్
పక్కనే ఆమె బతుకున్నట్టు ఆమె మళ్ళ వస్తంది అన్న
హ
అయమ్మ పేరు ఎల్యూల్
మేరు బేన్ త గంత టైం చూడ్డానికి ఎట్లున్నదండి మీకు?
ఇంకా టైము టైం లేదు కాని టైం అయి
మీరు? గంతవి వన్ అవర్ చూస్తారు ఒకటి మన హ్యాండ్ మదడం అంటే ఇది ట్వంటీ ఎ ట్వంటీ త్రీ మిని శాండ్ మీద చూడడం అంటే చూడరు ఏంద అండి
అదే ఇంట్రెస్ట్ కూడా రావాలదండి ఇందులో ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వస్తే చూస్తాం ఏదైనా
మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారా?
మన స్టోరీ కాన్సెప్ట్ ఉంటే
ఇంకా మరి ఇంకేం చూత్తారండి మీరు ఇంట్లో?
మి యూట్యూబ్ లో ఏమనా వెబ్ సిరీస్ వస్తే అవి చూస్తా
మీరు యూట్యూబ్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారా, నెట్ఫ్లిక్స్ ఎక్ ప్రిపేర్ చేస్తారా? ఫ్ఫ్రిపేర్ ప్ర్రిఫర్
క్రిప్షన్ లేదు కాబట్టి నేను యూట్యూబ్ ప్రిఫర్ చేస్తా
అదే నెట్ఫ్లిక్స్ సబ్ క్రిప్షన్ ఉంటే?
ఒక ఎగ్జమ్స్ లేకపోతే అదే చూస్తాం అయినా నాకు ఇప్పుడు అమెజాన్ మినీ టీవీ ఉన్నాండి అందులో అన్ని ఫ్రీ వస్తాయి ఏది కావాలన్నా
ఎవరు చెప్పిండ అండి మీకు ఫ్రీ అమెజాన్ అది?
నా ఫ్రెండ్ ఉన్నాడండి డిగ్రీ లో శశాంక్ ప్రేమ అని తను చెప్పిండు.
సరే అండి మీతో మాట్లాడి బాగా అనిపించింది ధన్యవాదాలు
కేండి బాయ్
ఇంకోటి ఏమంటారా అండి?
హ
ఇంకోటి ఏమంటారా?